ఆ చెప్పండి
ఆ మీకు ట్రావెలింగ్ అంటే భాగ ఇష్టమా
ట్రావెలింగ్ హా
హమ్ మ్మ
ట్రావెలింగ్ అంటే ఇష్టమే కానీ బస్సులో అలా కాదండి బైక్ బైకులో వెళ్ళడం అంటే ఇష్టం
బైక్ లో అయితే ఇతడ వెళ్ళల్దు కధ కారు ఇలా ఏమన్నా అయితే ఒకవేళ బైక్ లో
అంటే అంటే సోలో సోలో ట్రావెలింగ్ అయితే బై బైక్ ఇష్టపడతా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ అలాయి తే కారే ఇంకా
బట్ ఒకరే వెళ్ళడం కూడా బోరింగ్ అనిపిస్తుంది కదా ఒక్కసారి ఒక్కసారి కొత్త పరిసలు కూడా అవుతాయి
ఆ అంటే ఎప్పుడు ఒకరే పోవాలనిమి ఉండదు అంటే ఇప్పుడు నా అంటే యావే అంటే అందరికి పనులు ఉంటాయి కదా అలాంటప్ అప్పుడు ఒకడినే వెళ్ళాలి అనుకుంటాను అలాంటప్పుడు బైక్ ఇష్టపడతా
ఫ్యామిలీ తో వెళ్ళినప్పుడు అందరు కలిసి ఫస్ట్ కి ఇలా వెళ్తారు ట్రైన్ కి కార అన్నట్టు
ఉ ఆ బస్సు ట్రైన్ అంటే అంత అనిపియ్యదు అంటే ట్రావెల్ అంటే లాంగ్వేజ్ చేస్తాం వెళ్తాం కదా ఆ కారే బెటర్ మరి మీ మీకు మీకు ఇష్టమా ట్రావెలింగ్ అంటే
చాలా ఇష్టం నాకి ట్రావెలింగ్ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం. కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్ళాం మది
అవునా మరి ఏమన్నా వెళ్ళారా టూర్ టూరిస్ట్ ప్లేసెస్ అలా
న లాస్ట్ ఇయర్ మా ఆఫీస్ కొలిగ్స్ తో మైసూర్ ట్రిప్ వెళ్ళాను. బట్ ఒక రోజు టిప్పే మార్మింగ్ వేల్ మార్మింగ్ వెళ్ళాం సాయంకాలానికి వచ్చారు
అవును చాలా బా చాలా బాగుంటది అంటా కదా ప్యాలెసు
ఆవును ప్యాలెస్ బాగుంటది చాముండి టెంపుల్ అవొచు చాలా శక్తివంతమైన టెంపుల్ అని విన్నామ
మరి మీకు దగ్గరేనా అది ప్యాలెస్
దగ్గరేం కాదు. ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పైనే ఉంటది.
ఆ ఎలాగో జర్నీ ఇష్టపడతారులే మీరు ట్రావెల్ అన్ ట్రావెల్ అంటే ఇష్టం అంటున్నారు కదా
ఆ పదిగంటల ఆఫీస్ కలిస్ తో వెళ్ళడం వల్ల ఇంకా ఈజీగా అయిపోయింది
అవునా అంటే అది వన్ డే ట్రావెల్ ఏ కదా మీరు చేసింది. అంటే ఇంగా ఏమన్నా లాంగ్ టూర్ టూరిస్ట్ ప్లేసెస్ అలా ఏవన్నా వెళ్ళారా అంటే త్రీ డేస్, ఫోర్ డేస్.
త్రీ డేస్ ఫోర్ డేస్ లేదు. వన్ డే అన్ని ఒక రోజులా అయిపోయాయి ట్రిప్స్. వెళ్ళాలి ఇంట్లో అప్పుడు వలసి వాళ్ళు ఎవ్వాలద పాటిక్క
అవునా హలో
మీరు ఎక్కడైనా ట్రిప్స్ కి వెళ్ళారా
అవు అంటే మీరు అంటే ఎక్కడకన్నా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా అంటే రీసెంట్
అవును జూన్ లో కేరళ వెళదామని ట్రై చేస్తున్నాము.
అవునా ఎవడుతో
ఆ కజన్స్ అందరితో రిలేట్
అవునా కేరళ అంటే చాలా బాగుంటుందలేండి. అంటే మేము రీసెంట్గా వెళ్ళినాము. మా ఫ్రెండ్స్ మేము అంతా.
అకే యాభై కొ మొత్తం ఆగ ఇప్పుడు గ్రీనరీ ఉంటాది. టెంపుల్స్ ఉంటాయి. ప్లేసెస్ మంచిగ ఉంటాయి
అవును చాలా పీస్ ఉన్నా అది మేము మా ఫ్రెండ్స్ అంతా రీసెంట్ గా వెళ్ళొచ్చినాము.
పత
ఆ చాలా బాగుంటదండి కేరళ హలో
హలో
హలో
మీరు ఎక్స్ప్లోర్ చేసారా అయితే కేరళ
అవునండి వెళ్ళొచ్చు. మీరు కూడా చాలా బాగుంటది. అంటే పళ తీసుకోనైనా ఎక్కువ రోజులు వెళ్ళండి ఏమంటే
అక్కడ ఏడు రోజులు సరిపోతుంద
ఇగ అక్కడ మికమైన ఉంద అంటే అవి చూడాలి ఇవి చూడాలి అని
అదే కేరళ వెళ్ళలి అని చాలా ఆశ తర్వాత అయోధ్య, వారణాసి. ఇలాంటి వాటిక వెళ్ళాలని చాలా ఇష్టం.
దూరమే చానా పెద్ద పెద్ద
అవును లే లడక్ కాశ్మీర్
ట్రావెల్ అవ్వరు కదా
కానీ అన్నీ అవ్వాలి కదా ట్రావెల్ అవ్వాలన్నంత మాత్రన వెళ్ళలేకపోతున్నామ
లేదండి అంటే మనం అనుకుంటే ఏదైనా అవుతుంది
కానీ ప్రయత్నించాలి బాగా వెళ్ళాలి అనుకుంటున్నాం ఏదో ఒక రోజు వెళ్తాను చూస్తా అన్ని మంచిగ చూసి వస్తన్నం
అవును మరి మీరు ఎప్పుడు ఎప్పుడు ప్లాన్ చేశారు కేరళకి
జూ అది వెళ్ళాలనుకుంటున్నాము అన్ని సెట్ సెట్ చేసుకుని వెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు
ఆ జూన్ లోనే ఎ జూన్ లోనే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు
అప్పుడేదో వింటర్ స్టార్ట్ అవుతది వర్షాలు అప్పుడప్పుడు పడుతుంటాయి అంటే అప్ అట్మస్ఫియర్ అన్ని ఎంజాయ్ చేయాలంటే జూన్ బెటర్ ఇప్పుడు వె వేడి కాబ ఇప్పుడు వెల్ల ఏమంతా యూస ఉండదు అంటే ఎక్కువ ఉండడు ఎండలు ఉండడం వల్ల బయటికి వెళ్ళలేదు
అవును
కేరళ అంటే బయటకెళ్ళి చూడాల్సిందే ఎక్కువ ఉంటది మాక్సిమం అందుకే అప్పుడెళ్తే మంచిగా చూడచ్చు కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లేసెస్ కోలం కావచ్చు బీచెస్ కావచ్చు అక్కడ పద్మనాభ సింహ టెంపుల్ ఇవన్నీ చూసి కజిన్స్ తో ఎంజాయ్ చేసే వద్దామని ప్లాన్ చేస్తున్నాం అన్నీ చూసుకోని బర్త్డే అట్
ట్రావెల్ ఎందులో వెళ్దాం అనుకుంటున్నారు అంటే కలిస్తామంటున్నారు కదా బైకా, ట్రైనా
లేదు ట్రైన్ అంటే కష్టం అని ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం ట్రైన్ లో వెళ్ళలేకా బట్టి మా కజిన్ కు ఒకరికి కార్ ఉంది వాళ్ళ వాళ్ళ దాంట్లో వెళ్తున్నాము
మరి డ్రై డ్రైవింగ్ ఎవరు
మా కజిన్ కి వచ్చు కారు ఉన్న వానికి కారు మాత్రంకే వచ్చు డ్రైవింగ్ చేయడం
అంటే ఒకడే చే అంటే ఒకడే అంటే మీరు ఎంత లేదన్నా లాంగ్ ట్రిప్పే కదా అది కేరళ ఏ అంత ఈజీగా ఉండదు కదా
చేసుకోవాలి కదా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రావెలింగ్ చేయం కదా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టాప్ అవుతూ ఉంటాం ఎక్స్ప్లోర్ చేసి మరీ నెక్స్ట్ డే కదా స్టార్ట్ అవుతాం
ఆ
కాబట్టి వెళ్ళొచ్చు పర్లేదు రెస్ట్ తీసుకుంటాం సెవెన్ డేస్ ట్రావెల్ అంటే మనం ఖచ్చితంగా మంచిగానే వెళ్తాం
అంటే అదిగా అంటే ఇప్పుడు అంటే వెళ్ళడానికి ఉండడానికి రావడానికి జన్ ని మొత్తం అతడే డ్రైవ్ చేయాలగా అంటే ఇప్పుడు అతనికి కాకుండా ఇంకెవరి డ్రైవింగ్ రాదా మీ కసిన్స్
వస్తుంది అంటే వాళ్ళు చిన్న చిన్న విలేజెస్ లో చేయకపోయినా కొంచెం హైవే ప్లేసెస్ లో వాళ్ళు డ్రైవ్ చేస్తారు వాళ్ళ మీ
అదే అ అదే అండి ఆ అందుకే అంటే ఒకడే చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అదే ఇద్దరన్న ఉంటే ఈజీ అవుతుంది అంటే మేము రీసెంట్గా వెళ్ళినాం కదా అందుకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం
ఆ లోపు వీళ్ళు కూడా ట్రై చేస్తారు వెళ్ళడికి మధ్యలో చేస్తారు హైవేస్ లో అలా చేయ్యగలరు వీళ్ళు
అండి మీకు మీకు రాదా డ్రైవింగ్
నాకి కార్ రాదు స్కూటీ వచ్చు బట్ స్కూటీలో కేరళ వెళ్ళలేం కదా
అదే మరి కారు ఎందుకు నేర్చుకోలేదు మీరు
కార్ అంటే ఇంట్లో లేదు కార్ లేకపోవడం వల్ల నేర్చుకోలేదు
అంటే డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా వెళ్ళొచ్చు కదా
అట్ల నేర్చుకున్నా కూడా అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటేనే గుర్తుంటది
ఆ మీ కజిన్కి కార్ ఉందాంటున్నారు కదా మరి నేర్చుకోవచ్చు కదా
కానీ తను ఆల్మోస్ట్ బిజీగా ఉంటారు ఎప్పుడు సండే ఒక్కటే ఇంట్లో ఉంటారు కదా ఆ మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఉమ్ అందు మీకు ఏ ప్లేసెస్ ఇష్టం ట్రావెలింగ్ లో
ఉమ్ నేను రీసెంట్ గా కేరళ వెళ్ళాను కాబట్టి నాకు అదే చాలా నచ్చింది అందుకే మీకు కూడా చెప్తున్నా వెళ్ళండి చాలా బాగుంటాదని
అ
నేను అంటే నా చిన్న చిన్నప్పుడు నేను టెన్త్ కు క్లాస్ చదివినప్పుడు నన్ను వైజాగ్ టూర్ కి తీసుకెళ్ళిండ్రు స్కూల్ వాళ్ళు
ఉమ్ విజయవాడ వైశాగ్విటి
ఆ వైజాగ్ మరి చాలా బాగా నచ్చింది నాకు
ఆ బీచెస్ ఎక్కువ
ఆ బీచెస్ ఎక్కువ ఉన్నాయి షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళండ్రి
ఉహూ
ఇంకా అదేదో బుర్రా కేవ్స్ అని ఒకటి ఉన్నింది అది కూడా చాలా బాగున్నింది
అేవ మంచిగనే తిరిగారు ఉమ్ అరకు వెళ్ళారా
ఆ అరకు కూడా వెళ్ళాము అక్కడ అదేదో
ఉమ్
ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట కదా
అవును అరకు చాలా బాగుంటది విజయవాడలోనే అరకు బీచెస్ ఇవే ఎక్కువ ఫేమస్ కదా విజయవాడ కనకదుర్గ వెళ్ళ లేదా మీరు
లే అంటే అప్పుడు వాళ్ళు బీచెస్ మరి ఇలా అరకు బొర్రా కేవ్స్ ఇవి మాత్రమే చూపించారు అంటే అప్పుడు మేము పిల్లోల్లం కదా మాకేం తెలీదు
అహో
స్కూల్ వాళ్ళే టూర్ వేసి వాళ్ళే కొన్ని ప్లేసెస్ విజిట్ చేపించి తీసుకొని వచ్చేసినారు అంటే మా ఓన్ మేమేం వెళ్ళలేదు స్కూల్ తరపున కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళనీయట్లేదు వాళ్ళు ఎక్కడి పిల్చా కపోతే అక్కడికే కదా
ఉమ్ అవును
అందుకని ఇంకా వాళ్ళ
ఉమ్
మరి ఇంకా మైస్ సురు ఇంకా లేదు వెళ్ళాలనే అనుకుంటున్నాం
వెళ్ళొచ్చు కదా దగ్గర ఉంటాది మంచి ప్లేసు ఎక్కువ ట్రాఫిక్ ఉండదు పీస్ఫుల్ ఉంటది
అదే వెళ్తాము ఏమంటే ఇప్పుడు అదే ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావా, హాలిడేస్ దొరకట్లేదు, త్వరలో వెళ్తా
లేసస్ విజేతాయి కొత్త కొ నేర్చుకొని కొత్త కొత్తగా తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా ఉంటది.
అదే అండి ఇంకెలాగో ఈ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతే,
ఆ
మరి అదే అదే ఉ ఎలా సో నాకు కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం అదే అదే వెళ్ళాలి ఇంకా ఏదో ఒక
పోయినమా
ఇష్టమే అంటే మరి ఈ బస్సు ట్రైన్ ఇలా కాకుండా బైక్ అయి అయితే ఇష్టం
ఓకే బస్సు ట్రెన్ కాకుండా మీతాయివెళ్లడం ఓకే
ఓకే అలానే అండి
ఆ
సరే అండి బాయ్
సై